బాగున్నారు. బాగున్నారండి.
ఆ బాగున్నాం మీరు బాగున్నారా అండి.
ఉమ్ బానే ఉన్నాను
ఏం చేస్తున్నారండి.
ఇప్పుడే తిన్నానండి మీరు తిన్నర
ఇంకా తినలేదండి ఎయిట్ థర్టీకి నైన్ కి అలా తింటా
ఏ టైంకి
ఎయిట్ థర్టీకి తింటామండి.
ఎయిట్ థర్టీకి ఏమన్నా సీరియల్స్ చూస్ తంటారా. ఏంటి ఎయిట్ థర్టీకి అంటన్నారు కరెక్ట్ గా.
అయ్యా ఒక్కొక్కసారి ఏదో ఒక వర్క్ ఉంటది కదా ఇంట్లో. వర్కు వల్ళా లేట్ అయితా ఉంటది.
అ జనరల్ లేడీస్ అంటే ఇక టైం అంటే సీరియల్స్ చూస్తుంటారు.
అవునండి అవును ఎయిట్ కే ఏమో కార్తీక దీపం సీరియల్ చూసుకుంటూ, ఎయిట్ థర్టీ వరకు తినాలి అనిపిస్తది. ఒక్కొక్సారి ఆకలియితే సెవెన్ కే తినేస్తా నాక్ టైం అనేది లేదు కాని ఒక్కోసారి ఒక్కోక్కలాగా అంత అండి ఏం లే ఏం తిన్నార ఏం ఏం చేసుకున్నారు డిన్నర్
ఏంటంటే ఏముందండి నేను వెజిటేరియన్ గా మాకు ఇలా ఆగకూర
అక్కూరల సాటర్డే రోజు ఆక్కూరలు తినకూడదు కదండి
అంటే ఒక తోటకూర తినకూడదు అంటారులే కానీ
ఆవును తోటకూర అంటే తోటకూర తప్ప మితేా కూడా తినుొని ఉంటరు కదా
అంటే మా సైడ్ పెద్దగా అట్లాంటివి ఏముండవు ఒక తోటకర అంటారండి
తోటకూర ఒకటే అంటారు అదే మా అమ్మ వాళ్ళ సైడ్ కూడా తోట కూూర తినరు ప్రదిన తినోద్దు శనివారం రోజు ఆయిలు కొత్త ఆయిల్ తెచ్చు పో ద్దనే
అ ఆ ఉంటయి కొన్ని ఉంటాయిలే కానీ ఇక మనకి ఇలాంటి ఏమి ఉండవులె అండి మ్ మన సైడ్ కొద్ది గేమ్ ఉండవు అది
అవునండి
ఇ ఒక శనివారం నాడు ఆయిలను దా దాని వరకు ఉంటుంది అండి
అ నొప్పుే అయితే ఇప్పుడ్ తోటకూరనా
అహ కాదండి ఆక్కూర అంటె ఇది బచ్చలి కూర అహ
బచ్చల కూూర బచ్చల కూూర పప్పా పచ్చడా ఆ బచ్చల కూూర చెనగ పప్ప టి పప్పేత్త రగా
లేదండీ ప దర్శన పప్పు ఐడియా ఉంద మీకు ఆ దాన్ని ఉడకబెట్టేసి చేస్తారమ్మా
ఆహా పచ్చరి పుల చ అదే మేము పచ్చినిగపా పు గొంగూరలో వేసుకుంటాం కర్రీ వండుకుంటాం
భావనా
అది బాగుంటది
ఉహ్మ ఎక్కువ మా సైడ్ ఇది ఇది జేస్తరు బా
టేస్ట్ బాంటద
ఆ చాలా బాగుం చాలా బాగుంటందండి బచ్చల కూర చనగ పప్పు ఉల్లిపాయ జెసి
ఉల్లిపాయ వేస్
లైట్ గ టమాటా వేసి ఒకటి అట్లా చేస్తే సూప్ పర్గ ఉంటది అసలు
పరుంట
అండి
చాలా బాగుంటద్
హ్మ్
ప్రిపేర్ చేద్దాం ఈసారి శనగపప్పు ఉడి ఉడికేటప్పుడు బజ్జిల్
ఆ నాన బెట్టి ఫస్ట్ ఒక నా నాన్నబట్టేసి బస్సల కూర తాలింప్ జేస్తారు గ తాలాప్ చేసే సగం ఇన్ తర్వాత అంతలో టమాటా ఏసి శనగపప్పు నాన బెట్టిన శనగపప్పు ఉంటది గదా
అవునండి
ఆ దాన్నేసి చేస్తారు
అవునా ఆ ఓకే తాళం పెట్టుకుంటే అయిపోతుంది అవునండి అంటే శనగపప్పు పున్ను ఆల్లుగడ్డ చేసేటోల్లం ఎక్కువా
హుమ్ సెనగపప్పు ఆలుగడ్డ
అవునా
ఇందీ ఇంతవరకు తినలేదండి ఆ వెరైటీ
ఆ వెరైటీ తినలేదు అదే టేస్ట్ బాగుంటదంటె
చిన్నపటి నాటి ఇప్పుడు వింటున్న పేరు గూడా
అవున అండి గొంగూర ఏమో మన ఏ అది కొద్దిసేపు కడుక్కొని కొంచెం ఆరనివ్వాలి కొంచం ఎండబెట్టాలి
హ
అంటే కొంచెం వాడినట్టు ఉంటది కదా ఉడలిపోతుది కాదు ఉడలిపోయినప్పుడు కొంచెం ఆనియన్స్ కట్ చేసుకొని శనగపప్పు కొంచెం నానబట్టుకొని తాలింపులో తాలిమ్మగింజ నూనెలో తాలిమ్మగింజలు ఏసి ఉల్లిగడ్డలు ఏ కొద్దిగ పచ్చి మిర్చి శనగపప్పు ఏంచాలె ఏంచుకున్నాక దాన్ని దాంతో పాటు మనం గోంగూర కూడా వేయ్ చాలి
ఉ
గోంగూర ఉప్పు కారమ ఏసుకుంటే మంచిగా ఉంటది. గోంగూర కూర అది
హు
బావుంటయ్ సా అది బా ప్రిపేర్ చేసుకుంటాము. ఇష్టంగ అరయె మా ఐరన్ ఐరన్ ఎక్కువ తినద్దా అంటారు కొంతమంది కొంతమంది తినొచ్చంటరు. ఇంకెంది ఇయల ఆఫీస్ కెళ్ళరా.
ఆ ఎల్లా అండి.
ఎల్లెర ఎలా ఉంది. మరి వాతావరణం బాగా
వామ్మో టెంపరేచర్ బావుందండి మా దగ్గర
నా
ఉ
ఇప్పుడె ఇట్ల ఉందంటే ముందు ముందు ఎలా ఉంటందండి.
ఆ చాలా ఇది, సన్నీ సన్నీగ అసలు బాగా ఇబ్బంది ఉంటంది.
బా ఇబ్బంది ఉంటుంది.
దాని చోడు కొంచెం ఈ మబ్బు కూడా పట్టింది.
అవునండి వర్షాలు ఉన్నాయంటారు ఒక టూ డేస్ లో
ఆ ఉన్నాయంటండి సిక్స్టీన్త్ నుంచి ఏదో తుఫాన్ ఉన్నట్టున్నారు మరి ఓమాట
ఆ ఇంట వరకు నుంచేమో వచ్చేదాకా తెలియదు ఇమనకి
లేదండి మస్ట్ అండ్ సుడ్గా ఉందంట్ తుపాను, హు హు ఉందట తుఫాను
ఔనుంద అంటే ఎండలు ఎక్కువ అయితున్నాయి అడు తన వల్ల ముచ్చం వ తొ
అంటే ఒక ఇప్పుడు మన ఫెస్టివ్ పా ఇది ఉంది కదా ఇది పంట కోత టైం లో
ఔనండి
వారి వారి కోత టైం లో ఒక ఇడ్త ఆటోమేటిక్గా వస్సదండి.
ఆటోమేటిక్గా వస్తుంది తుఫాను అంటే మన పంట నష్టం చేయడానికి
మటన్ నష్టపోవడానికి ఇంకా కాలానికి క్రమాేంగా మాత్రనే ఉన్నాయి కాలానికి అనుకున్నాము అ
ఏదో ఒకటి వస్తా ఉంటది అట్లా వచ్చి పోతా ఉంటది మనకి రైతులు నష్టపోవాలే
ప్రకృతి కాది సీజనల్కి వస్తూనే ఉన్నాయి లే అండి
ప్రకృతి వైపరిత
హ
ఎన్ని వచ్చినా మనం తట్టుకోవాలి ఇక ముందే
ఎఫెక్ట్ అండి మెయిన్ వాతావరణ లో కార్బన్ డై ఆక్సైడ్ గ్రీన్ హౌస్ ఆయులు ఎక్కువ రిలీజ్ అవుతున్నాయి కదా
అవునండి అదే భోజన కూర కూడా ఇట్లా దెబ్బ తినడం
ఉం దాని వల్లే నెక్స్ట్ ఇది నెక్స్ట్ ఇది స్విట్జర్లాండ్ గ్రీన్ గ్రీన్ హౌస్ దుబాయ్ కి షేర్ట్ సదస్ వాళ్ళు రూల్స్ అండ్ రెగ్య లేషన్ స్పాటన్ ఎగ్జిపోవటం స్విట్జరల్యాండ్
అవునండి
ఇంటర్నేషనల్ పరంగా ఈ ఇన్ని ఈ ఇంత మెజర్మెంట్ ప్రకారం విడుదల చేయాలని ఆ గ్రీన్ హౌస్ వాయువులు అనేవి ఉంటాయి కదా
అవునండి
కార్బన్ డై ఆక్సైడ్ ఎక్కువ అవడం వల్ల ఈ ఓజోన్ పొర దియడం వల్ల మనకి నిర్ణయం అనేది ఈ కరువు ప్రాంతం అనేది ఏర్పడతుంది అనమాట
ఆ మళ్ళీ వాటి నుండి మనం ముందుగా ఏమనా తప్పించుకోవడానికి ఏమైనా చేసుకోవచ్చా
ఏముందండి అసల్ ఈ మెయిన్ ఏసీలు వాడకం తగ్గించాలి
అంతే అంటారా అంటే ఏసీ ఏసీ వల్ల ఏంది ఏం ప్రాబ్లం
చూడి మరి దీని వల్ల కార్బన్ డైఆక్సైడ్ దీని వల్ల అది టెంపరేచర్ వల్ల కూడా ఏసీ ల వల్ల కూడా గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ ఉంటుంది
అవునా అండి
-తే ఈ పెట్రోల్ డీజిల్ పోగ అన్ని తగ్గించాలి కర్బని మండే స్ స్వభావం ఉన్న వస్తువులున్నాయి కదా ప్లాస్టీక్ వి
అవునండి అవును
చాలా తగ్గించాలి - ఉ అది భూతాపం వల్ల వేడెక్కడం వల్ల ఈ ఈ వేడంత అందులో పోయేసి ఒక ఇది వస్తది అన్ మాట
అవునవును ఈ మొత్తం ఇవన్నీ జరగకుండా కొంచం
దాని వల్ల ఎక్కువ ఎఫెక్ట్ సండి అంతే
అంతే దాని వల్లే ఏ దాటాట
కాలంగా ఈ మద్య మీరు చూసారుగా పిడుగులు ఎక్కడ పడితే అక్కడ పడుత
అవునండి
మీద వాటి మీద వాతావరణం చేంజింగ్ వల్ల అంతే
చేజింగ్ వల్ల
హ చేనింగ్వాలనే పాక
అవు అడి
ఇప్పుడు మీరు ఎక్కడన్న పొలాల్లో చూడండి రైతులు ఒక ఐదుగా ఆరుగు ఇప్పుడు పొలాల్లో పనులు చేస్తుంటే కరెక్ట్ వాళ్ళ మీద పడుతుంది
అవునా
మళ్ళీ ఎక్కడన్నా ఒక అదే రైతులు అదే రైతులు ఎక్కడన్నా ఒక చెట్టు కింద పో గుంపు కూర్చుంటని కరెక్ట్ పోయి ఆ పిడు చెట్టు మీదే పడుతుంది
అవునవును అలా జరుగుతుంది నిజంగా
పట్లా
ఇది వరకు లేదు అవు
కాలంల మరి సైంటిస్టులు ఇంకా దీనికి ఏ పరిశోధన చేస్తున్నారు కారణం ఏంటో తెలవట్లేదు
సరే ఏమన్నా అలాంటి జరగకు కుంట కొంచెం ఏదో ఒకటి జాగ్రత్త పడితేనే కొంచం అరిగట్టవచ్చు అవును
మ్
ఏసీల వల్ల కూడా ఉంటా అంటే ఇప్పుడు సమ్మర్లు ఇంకా ఎక్కువ అవుతాయి కదా ఏసీలు
అవునండి
ఇన్వేటర్లు జనరేటర్లు అవన్నీ చాలా యూజ్ చేసుకుంటూ ఉంటారు సమ్మర్ అంటే అసలు ఇప్పటికే వేడి తట్టుకోలేదు సర ఇక ముందు ముందు ఇంకా ఎక్కువ ఉంటుంది మనకి దాటుకోవాలంటే కష్టమే
మ్మ్
ఆహ్
మ్మ్ గదండి మీకెల్లా బడిందా వర్షం ఇవాళ గాని నిన్నగాని ఏవన్నా
ఆ లేదండి ఏమంత వర్షాలు ఏం
మరి ఎండలు ఎట్లు ఉన్నాయి ఎండలు బాగున్నాయా
ఆ ఎండల్ బానే ఉన్నాయండి. మోన్న ఫంక్షన్ నిన్న ఫంక్షన్ కి వెళ్ళనామంటే మేము ఫంక్షన్ ఎళ్ళేటప్పుడైతే బస్సు లో వెనక్కనే కూర్చున్నాం గాలి రాకి ఇంత ఉబ్బ పోసింది అంటే ఉడకబోతనే మస్తు
ఏం ఫంక్షన్ కండి
ఇదీ దేవుడు ఫంక్షన్ ఎ దేవున్నీ పెట్టుకున్నారు.
ఊ
అదే కందూర్ అంటారు. కందూర్ ఫంక్షన్ కెల్లా అన్మాట అన్నవ ముస్లిం దేవుడుకి క కందూరి వేసుకుంట మనం
ఉం అదేలేండి అదేలేండి
వెంటుకలు పుట్టెంటకలు తీపించుకొని పిల్లలకి దేవుడికి మేగ మేకను కోస్ స్తారు మే
మీదే మీరేనా అండి చేసింది
మా రిలేటివ్స్
మీ రిలే టివ్స్ ఆ
బాబాయ్ గారి వాళ్ళ అత్తా వాళ్ళు.
ఆహ ఆహ
టె వెళ్ళాము ఇగ వెళ్ళేటప్పుడు బస్సు లోన ఎండ తట్టుకోలేక ఎంత మంచి రెడీ అయినా కూడ మేము మొత్తం చెమట చెమట అయిపోయినా
అవును అన్ని చోట్ల అంతే ఉంది లేండి వాతావరణం ఎఫెక్టే మనం అంత ఇది ఉన్నా భై వాతావరణ అండ్ అందులో ఇవి ఎండాకాలం అంటే ఆటోమేటిగ్గ అంతె ఉంటదిలేండి
అవును అస్సలు టైం గూడ బస్లు దొరక్ కట్లేదు మధ్య కాలంలో ఇప్పుడే ఇట్ల దొర కపోతే
ఉం అందులో ఈ ఫ్రీ బస్ ఎఫెక్ట్ ఒకటి పెట్టారు కదండి ఉం దానివల్ల ఎక్ పోయిత అవుతుంది.
ఆ ఎక్కడ చూసినా జనాలు ఫుల్ మెంబర్స్ ఉన్నారు. ఒక్క బస్కొచ్చి టూ టూ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ అన్యా ఎక్తున్నారు. నిలబడి అన్న వెళ్తున్నారు ఎంత గోరం
ఓకె ఓకె అండి